ఓ
హలో
ఆ చెప్పు
ఆ ఇంకేంటి
ఏమి లేదు ఏ టాలెంట్స్ లేవు అసలు నాలో ఏమి
ఆ
ఏమి టాలెంట్స్ లేవు నాలో అంటున్న
అర్ధం కాలా
టాలెంట్లు ఏమి లేవు అంటున్న
ఉమ్ అవును
ఉమ్ ఏదో ఒకటి ఉన్నా బాగుండేది ఉమ్
ఏం చేస్తావ్
ఏం చేసే కదా ఏదో ఒకటి ఉంటే బాగున్ను కదా డాన్సింగ్ సింగింగ్ ఏదో ఒకటి
ఉమ్
ఉమ్ ఏంటి ఇంకా
చెప్పాలి
ఉమ్మ్
చెప్పాలి
చెప్పు హ నా బర్త్డే డ్రెస్ బావుందా పింక్ది
ఆ బాగుంది
నిజంగా
నిజంగా సూపర్ ఉన్నయి
ఉమ్ బావుంటే మంచిదే గా ఉమ్
ఇంకేంటి
ఏముంది చెప్పాలి మీరే పెద్దమా
పెద్దొల్ల
ఆ
మీ బావొచ్చారు ఇప్పుడే
ఉమ్మ్ ఇంకో పెద్ద ఆయినొచ్చాడు
ఇంకొ పెద్దయినొచ్చాడ
ఉమ్మ్
ఇంకేంటి
ఎంత పెద్దొల్ మద్యలో ఉన్నాను నేను.
ఉ
మ్
నేను ఆటోగ్రాఫ్ ఇచ్చా తెల్సా.
ఎందక్కా
బ్యాంక్లో.
ఊఊ అ అవును ఇన్నెళ్ళు ఇన్ని రోజులు నీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూస్.
అల్లాడిపోతున్నారమ్మా అల్లాడిపోతున్నారు.
నీకు అవసరం లేదు గదా అందుకే కావాలి.
అదే
అవునవును
వేప పూలు తేమంటే అసలు తేనే తేలేదు తెలుసా
ఇంగా ఆయనకి ఏ పనులుండవులే.
హ్మ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో బజ్జీలు తినడానికైతే ఉంటది టైమ్
ఊ ఆవకాడో ఒక పీస్ ఫిఫ్టీ ఎయిట్.
కాదు నాకు తీసుకొచ్చి ఇస్తా అంటున్నాడు గాని నాతో పాటు తింటా అనట్లేదు.
ఊ ఇప్పుడు రోడ్డు మీద ఆయన్కి పెట్రోల్ అయిపోయిద్ది నాతో రోడ్డు మీద ఉన్న.
సరేలే అదేలే వాళ్ళ ఫ్రెండ్స్. తెస్తారు నేనేం తేన్లే గానీ ఒకవేళ నాకు చేస్తే నేను హెల్ప్ చేస్తా ఎల్లి
చేత్త.
ఏముందే ఏదో బస్సు లేక కపోతే ఆటొనో ఎక్కి తీసుకొచ్చేస్తా.
ఐతే నువ్వు చేత్తావా రోడ్ మీద నుంచొని చూత్తా ఉంటాడు మా ఆవిడి తీసుకొచ్చిది. కదా
ఆ
ఊ పాపం ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు ఏం చేద్దాం చిన్నపిల్ల
చిన్న పిల్లోడా.
మరి ఆ యన్ని తెలుసుకోలేపోతున్నాడు గదా తె తెలుసుకోలే నన్నెమంటవ్ చిన్న పిల్ల గదా అన్న ఊ
అదేలేే
మ్ హుమ్మ్ నేను ఎప్పుడైన నీకు సపోర్ట్ చేయలేదా చెప్పు.
ఎప్పుడు చేసావు అసలు నువ్వు.
ఇపుడు చెప్తున్నాను గా చేయించుకో.
సరే చెయి సపోర్ట్ చెయ్ మంచిగ చెయ్ మంచిగ చేయాలే తిడతా గాదు.
నక్రాదూ మంచిగా చెడ్డగా.
సపోర్ట్ చేయడమే వచ్చు గదా మంచిగా చెడ్డగా రాదు గనీ సపోర్ట్ చేయడం వచ్చు గదా.
అంతే. మంచిగా చెడ్డగా ఇన్ను ఉంటయని నాదెలియదు
మంచిగా ఉంటాయి చెడ్డగా ఉంటాయి
ఆయన్ని ఎన్ని నాకు తెలియదమ్మ
ఇంకా ఏంటి
ఏం
పాపం బ్యాంక్ ఎళ్ళని పాపానికి రీఛార్జ్ చేసాడు
రీచార్జ్ అనేది ఎప్పుడు ఉండాలి ఫోన్
ఉమ్ అంటే వైఫై ఉంది కదా అనేసి
బయటికెళ్తే ఉండదు బయటకెళ్తే ఏం అవసరం పడిద్ది ఏం చేత్తవ్ పక్కనోళ్ళని నడుకుంటావ ఓవల పక్కన వళ్ళు లేపోతే ఎవల్ని అడుక్కుంటావ్
ఉమ్ సర్లే ఇటు సైడు పాపం బ్యాంకే వెల్
ప్పుడే ఉన్నా చెబుతున్న
ఆ సరే కానీ ఇందాక ఒక కాల్ వచ్చింది సిక్స్ మంత్స్ వరకు ఫ్రీ అంటా రీఛార్జ్ ఈరోజు ఏసుకుంటే
ఉమ్
కాల్ వచ్చింది ఏమో మరే ఈ సిమ్ వాళ్లు చేశారు
నీద్ ఏం సిమ్ము జియో నా
ఆ జియో
ఉమ్ మంచిదేగ
ఉమ్
ప్రైమ్ అమెజాన్ లో ప్రైమ్ తీసుకొని కూడా వేస్టే చెండాలంగ
ఉమ్
ఆ ఆ ఊ
ఇంకేంటి మూవీస్ చూడట్లేదా అయితే
ఏం చూల్లే మొన్నదొకటే చూస సమంతాది
ఉమ్ నెంగు చూసా
అది గూడ ఏందో పెద్ద హైపిత్తున్నరని చూసా
ఉం బానే ఉంది కదా
ఊ
పెళ్ళి కూతురా ఏదో ఉంది త త త త తస్సదియా అనుకుంట రావట్లే నత్తొస్తుంది నత్తోస్తుంది
నన్న ఎక్కిరియి ఇంకా బాగ
తత తత తసదియా
ఉమ్ మంచిది
టే ఆ మాత్రం ఉండాల
ఊ ఉంటది ఉంటది
ఇంకేంటి?
ఏం లేదు.
బానే ఉంది మూవీ. ఇంకా
ఆ ఉ ఎందుకు బాగోదు చెప్పు.
ఏముంది ఏమి లేదు. ఖాలీ ఏముంది ఏం లేదు ఖాలీ.
ఆ
వెహికిల్స్ తిరుగుతా ఉంటయి అసలా.
ఏంటియి?
రోడ్ పక్కన ఇల్లుంటయి. రోడ్ పక్కన ఇళ్ళంటే వెహికల్స్ తిరుగుతా ఉంటాయి రోడ్డు మీద హైవే.
ఆహా
గురి
ఉ ఏం జేస్తున్నాడు బావా.
ఏం చేయట్లే ఆ డోరై అన్నా డోర్ ఏసీ బోత ఉంటుందని.
అ ఏం వేడిగనే ఉందా?
అ హా వేడిగనే ఉంది.
టెంపులు
ఆఫ్టర్నూనూనైతే ఆ ఎండకొచ్చేసి తే ఫుల్ కళ్ళు మంటలొచ్చేసినయి కొంచెం సేపు నిద్రపోయా.
సర్లే మళ్ళీ చేయి.
ఆ సరే
బాయ్